హ్మ్ ఏం పడుకున్న హ్ వినిపిస్తుంది. వినిపిస్తుంది. మామ ఫోన్ మాట్లాడ్ మ్
ఏం చేద్దాం ఎల్లిపాయల పొట్టు తిత్తాంటే సగం కొరికి పాడేస్తాండ్ వాటిని
ఆ అమ్మ తట్టుకోలేం కొంచం అన్నం తినిపించినా ఆ కొం మొత్తం తిన్నడు ఆయనతో పెద్ద టాస్క్ అన్నం తినిపోయాలంటే
హ్
కొంచం అన్నం అనిపించిన ఇగ ఇప్పుడు నేను వేసుకోని తిను నీ ఫోన్ ఫోన్ చేసినా ప్పు ప్పుడు హ్ మ్ హ్ మరి ఎంత కొంచెం ఒక రెండు మూడు ఇంకేడా
చింటోడు పాల్ పని చేసిండు ఇప్పుడే
ఉహూ
ఫస్ట్ వన్ మంత్ అయితాంది ఉమ్ పాలు తాగితే అసలే తినకపోయేది అప్పుడు
ఉమ్ నా ఫోను అవును ఉమ్
ఇటు పోతాండుగా ఉహూ ఉంటారా మీ అత్త మామ ఇంటికాడ
ఆ ఇద్దరూ అంటే అదిగా ఫోన్లు మాట్లాడని చే చేపలు బిజినెస్ కదా
ఉమ్
ఇద్దరు ఈడనే ఉంటారు పనులు ఉన్నప్పుడు బయటికి వెళ్లిపోతారు.
వ్యవసాయం చేస్తారా ఏమన్నా
వ్యవసాయం లేదు మాకు ఉమ్ చేపల బిజినెస్
ఉమ్ ఇదిగో అన్నం పెట్టిన నా కొడుక్కి ఎల్లిపాయలు పొట్టు తీస్తానా నీతోని మాట్లాడుకుంటా మాయి అన్ని సగం ఊరి కాడ పెట్టిండు ఎల్లిపాయలు ఏందో ఏమో హ నైట్ జుట్టు విగ్గు తలకాయ ఘోరంగా నొప్పి లేసింది
నుదటి తల
పీకుతాడు నల్ల రాయి అల్లరి మబ్బు గాళ్ళు అంట ఉన్నినట్టు పొట్టు తీయొద్దు అంట ఉంచుకోండి కొడతాంది నన్ను కొరుకుతాంది మా ఫ్రెండు ఫోన్ చేస్తే ఆగవే మా పిల్లలు అరుస్తారు అని అంటది ఎవని బాధ వానిది చూడనంటాంది జింకాస్ ఇటు ఫోన్ కాల్స్ మాట్లాడ లేకపోయినాయ్ అటు పిల్లలు చూసుకోవాలి అయితే నువ్వు తి నాయనా తి దాన్నారు
అదే అ స్ మ లాందా పిల తున్నారుారు
అంద హౌస్ వైఫ్సే కదా ఎక్కువ మాట్లాడేది వర్కింగ్ ఉమెన్ ఎవరు అందరు అందరు తెలుస్తా ఒకరికొళ్రు బాగా తెలుస్తారు ఇప్పుడు పోడు మాట్లాడుతా అంటే ఇంత మంది ఇన్ని కష్టాలల్లో ఉన్నారారా అని
దివాల తెస్తాల
ఆ అందరి పిల్లల బాగాలే
అవు
అందరు పిల్లల గురించి చెప్పుడే అందరు పిల్లలు వాళ్ళు మార్నింగ్ ఒక ఫోన్ చేసింది ఏమంటుంది టీ పొడి కట్టా డబ్బులు కట్టిందట వాళ్ళ హస్బెండ్ ఒక్కడే చేస్తాడు వర్క్ అని ఇద్దరు పిల్లలట మాకు స్కూల్కి పోతారట అంగన్వాడకి పోతారట హస్బెండ్ ఒకళ్ళ చేస్తారని మ ఏద నా వర్క్ ఫ్రమ్ హోమ్ లేెకద ద్దం అన్నట్టు అది టీ పోడి వరకు తెలుసా న ఎక్వ దాంట్లో త్రీ సిక్స్టీ రూపీస్ కట్టాలట
హ
కటి జయి కావాలట జాయిన్ అయినాక కాల్స్ మాట్లాడడం అని చెప్పిళట వరకు ఇంట్లో ఉండి కాల్స్ మాట్లాడడం లే అని అనుకున్నదట ఆమె పోయి తీర సుతులు ఆగినయనాకఓ ఇద్దరిని జాయిన్ చేయ్య అన్నారట సత్తబతిద్దని జాయిన్ చేయిించిందట ఇద్దరుని జాయిన్ చేయిించినాక మళ్ళీమ న్నరాట మంత్లీ కనీసం ముప్పై మంది జాయిన్ చేయాలన్నరాట
అమ్ కంతమంది ఎక్కడ చెతుారడా
అదే వర్క్ ఇక జాయిన్ చేపిచిన వర్క్ క్క అనమాట అందులో అది మంది ఎక్కడ నుడి వతురంటేగావ తెలియదు కదా ఆమె ఏమ అనుకున్నదింటే కాల్స్ ఇ ఇట్లా కాల్స్ మాట్లాడి దీపావళి గురించి సేల్ చేయడేమో అనుకున్నదట న ఇట్లా జాయిన్ చెప్పి అంటే ఎక్కడ నుం తెచ్చి జాయిన్ చేసిస్తారు అని అంటుంద ఆమె ఈ ఏమన్నా పని చేద్దాం అంటే ఈ పిల్లలాయ ఏమన్నా వర్క్ చేద్దాంంటే ఇ అన్నన్ని అసలు ఏం అర్థం అయితలేదు నాకు కు ఆ అట్లాని మళ్ళీ కాల్స్ చేస్తే అంటే టీ పొడ్ తీసుకోండి సార్ అని కాల్ చేసి చెప్పాలట అట్లా చేద్దాం అని చేస్తే ఒకటి ఇరగమరగ తిట్టింటడు నీక ఏవడ పనిలేదా ఊకో ఫోన్ చేసిన బుర్ర త దమ యిపోతే నేను ఏం చేసుకోవాలి నేనన్న వంట చేస నేనుమన్న చాయ్ చేస్ ఉన్నా నాకు ఫోన్ చే తన నా నెంబర్ నీకెక్కడదాన్ని తిట్టిండట వాడు ఇంకా అట్లుండే కష్టం తను ఒక్కొక్కలే ఒక్కొక్క తీరుగా
సర కాయి
ఆ ఏదన్నా ఒక పని చేసుకని బతుకదండ రా అన ఏదనా ఒక వర్క్ చేసుకోవడం బతుకుదంటరా దేవుడ అని అనుకుంటే వాడ అట్లా తిట్టిం అని అంటాంది
హ
ఒకకా నవుడు కాదులిమా నిజంగా ఆ వర్క్ గురించి నా ఫ్రెండ్ చూసింది ఆ వర్క్ గురించి చూసి నాకు చెప్పింది అయితే ఆమె కట్టింది అట డబ్బులు నేను ఇంక కట్టలేదు అంటే ఫస్ట్ ఒక ఫైవ్ హండ్రెడ్ కట్టాలన్నారు అది ఇక్కడికి బుక్స్ అవి ఇవి పంపాలంటే ఫైవ్ హండ్రెడ్ కట్టాలన్నారు అయితే మా ఫ్రెండ్ ఏం చేసి కట్టింది కట్టినాక ఏమైంది నెక్స్ట్ డే మళ్ళా ఇంకా థౌసండ్ కట్టాలి మీకు డెలివరీ లాంగ్ ఉన్నది మీకు అక్కడకి పంపయాలంటే చార్జెస్ ఎక్కువ పడతాయి అన్నారు ఇంకా థౌసండ్ కట్టింది ఇక మళ్ళ నెక్స్ట్ డే ఏమంటాను వాడు ఇంకో ఫైవ్ హండ్రెడ్ కట్టాలి మీకు పోస్ట్ లేదు అక్కడికి వచ్చి స్పాట్ డెలివరీ ఇచ్చి పోతాం అన్నాడు ఇగరావు అగరావు రెండు వేలు మూడు వేలో వేస్ట్ అయిపోయినాయి అవి
రెండు వేలు బక్ రెండు వేల బక్
ఆ ఆ ఇక అందుకే ఇక నేను డబ్బులు కట్టే దాని గురించి దేని గురించి పట్టించుకుంటలేనుని ఎందుకు మన పైసలు కట్టి మనం వేస్ట్ అవ్వడు ఎందుకని ఇంకో జో ఏంటి చెప్పనా అట్లనే హ్యాండ్ రైటింగ్ వర్క్ కానీ ఆధార్ కార్డు అవి ప్రూఫ్స్ అడిగింది అడిగితే పంపించిన ఒక ఆధార్ కార్డే పంపించిన బ్యాంక్ డీటెయిల్స్ పంపలేదు అయితే ఏమంటది అది మళ్ళ నాకు మెసేజ్ ఏం చేస్తుంది నువ్వు కనుక నాకు ఐ వంద కొట్టకుంటే నీ ఫోర్స్ జరి చేసి ఆధార్ కార్డు లో క్రిమినల్ కేసు అని పెడతాన అంటాను చూసినా ఎంత ఫ్రాడ్లు ఉన్నారో
చ కొ
నా ఆధార్ కార్డ్ తీసుకొని నా డీటెయిల్స్ తీసుకొని అ
అ మ ఆట ఆలైన్ ఏదనా వర్క్ అదే అదే ఏమ ఆన్లై లో వర్క్ చేద్దామంటే ఇలాంటోళ్లు ఉన్నరు కావట్టే భయమై
ఆ భయమా భయమా సచ్చే భయమైతంది
ఉమ్
అసలు నమ్మబుధి అయితలేదు ఎవరిదైనా కూడా ఊ ఎంత ఘోరం జెప్పు అసలు ఒక్కొక్కలియి ఎన్ని డబ్బులు పోతున్నయి ఆన్లైన్ లో మాట్లాడుకుంటా ఆటలాడుకుంటా చాలా మంది సూసైడ్లు కూడా చేసుకుంటండ్లు ఊ ఈ రోజులలో దేన్ని నమ్మడట్లేదు అన్నీ టెక్నాలజీ పెరిగి ఎంది కట్టర్లా అసలు ఈ ఎనకటోల్లె నయం తెలుసా పిల్లలు ఉన్నా కూడా వాళ్ళని తీసుకవోయి చేను కడ పని చేసుకుంట మంచిగా సుఖంగా ఉన్నారు హే హే ఇప్పుడు మనం ఏద్ జేయలేము పిల్లల్ను సూస్కోనుడు తప్ప
ఉ
ఊ వాళ్ళకున్నంత తెలివి మనకు ఏడున్నది అంటే మనం చదువుకున్నం కదా మనం మన పేరెంట్స్ చదివిపిఛ్చిళ్ళు
ఇంకా చదివిపించుర్రు కాట్టి మనం ఆ బెండ పని మనం ఎండకు పోతమ ఎండ ప
చేయలేం ఎండపని చేయలేం మా పనికి బోలేం మనం చదువుకున్నాం కాబట్టి చిన్న పనులు చేయాలన్నా కొంచెం సేమ్ గా ఫీల్ అయితం చదువుకోనోళ్ల వాళ్ళయితే చేసుకుంటారు పనులు అయినవి ఊ అట్లా ఎవరి బాద వంది
అంతే మళ్ల ఈ ఈ రోజులల్ల ఎండల పోవాలన్నా కష్టమే రోజూ అడుగుతలేను రోగాలు వస్తున్నాయి
ఇక్కడ మనం చెయలేం హు మనం గోడు ముచ్చట గురించి మాట్లాద్దు ఇగా ఏడ చేయగలుగుతాం మనం చేయలేం మీ బాబేడుస స్తున్నట్టు ఉన్నాడు
ఏడుస్తలే వాళ్ల తాతతో ఆడుకుంటా
ఆడుకుంటండా ఇంత ముందు ఏడ్చినట్లు వినబడ్డది తిన్నవ మరి నువ్వు
తినకుండా మానే డుతారు తనుకుంటానే మాట్లాడతాను.
వాలు నప్పుడ దినాల మన త రాత్ర కిదినానియరు కదా
తిననియర్ మళ్ళ ఆజ గుజస్తాడు ఇది గుస్తాడు ఆ పోరుల చేవ ఎడుతు అంత కతు క